లో
హలో
ఆ హలో నమస్తే అండి
నమస్తే అండి నమస్త ఎక్కడ ఉన్నరండి
ఇక్కడే ఉన్నా అండి
ఎక్కడ ఎక్కడ లోకల్లో ఉన్నార వర్క్ మీద ఉన్నారా డ్యూటీకి వెళ్ళారా అండి
లేదండి
ఇయల్ డ్యూటీ కి వెళ్లలెదా
లేదండి మామున్నప్పుడు చేయబడతదండి
ఆహా ఎక్కడ చేస్తారండి మీరు డ్యూటీ
బయటనే చేస్తా అండి వర్క్ బయట వర్క్ చేసి ఇస్తా అండి
అంటే ఎస్పిఎం లో చేస్తారా అండి
ఎస్పిఎంలా ఫస్ట్ లా చేస్తూ ఉండే అండి ఇప్పుడు లేదు డ్యూటీ అక్కడ బయట ఉన్నప్పుడు చేయాలి లేకపోతే తే ఇంట్ల ఉండుడే అండి
అవునండి ఏ ఏం ఏం చేస్తారండి దాంట్లో
ఎక్కడా అండి
ఏ మీ ఎస్పిఎం లో ఎక్కడ కంపెనీలో ఏం పని చేస్తారండి పేపర్ లె ఎట్లా ఎట్లా అండి అది పేపర్ది ఏందన్నట్టు అది మనక అంత ఐడియా లేదండి దాని గురించి కొద్దిగా చెప్పరాండి
దానిది ఎట్లా ఉంటదంటే శుభాబులు కట్ట వస్తుందండి శుభాబులు కట్ టే ఉంటది కదా మన ఆంధ్ర నుంచి వస్తుంది అది అండీ
ఓకే అండి
సుబాబులు కొట్టే ఆంధ్ర నుంచి లారి నుంచి తెప్పించి కొన్ని స్టోరేజ్ చేసుకుంటాడు కొన్ని డిపార్ట్ కూ పంపిస్తాడు డిపార్ట్ కు పంపిచి అక్క ఎక్కడి దక్కడే డిపాటికి పోయి అక్కడ నుంచి, కట్ అయితయండి కటే
అవునా అండి ఆ
తోని బాగా చిప్స్ కట్టాయితయ్, చిప్స్ లెక్క తయారవుతాయ్. చిప్స్ లెక్క తయారయ్ కొన్ని స్టోరేజ్ అయితాయ్, స్టోరేజ్ అయిన తర్వాత ఏం జేసాయ్, కొంచెం బెల్ట్ నుంచి ఏమైతది, ఆ డైస్టార్ అనేది డిపార్ట్ ఉంటది. డైస్టాడ్ ఆ డైస్టాడిప్ పాటికి పోతేంది, అక్కడ ఒక ట్యాంక్ లో వడతంది. పెద్ద పెద్ద ట్యాంకులు ఉంటాయ్.
మొత్తం దీని అంతా బోయి దాంట్లో ట్యాంక్ లో పడిపోతదా.
ఆ బెల్ట్ తోని మొత్తం స్టోరేజ్ అక్కడ పడుతా ఉంటది మూడ్ నాల్ ట్యాంకులు ఉంటాయ్. ఆ మూలాన్ ట్యాంక్ లేమేతమై అంటే మొత్తం పడుతా ఉంటాయ్ కింద దాని కిందా. మోటార్స్ ఉంటాయాప్ దాన్ ట్యాంక్ కింద. అదేం జేసిక్ ఆ దాంట్లో కెమికల్ ఏసో కెమికల్ వడుతది. ఇది ఈ రెండు కలిపి ఏమైతది, మొత్తం పీసేట్ జేస్తదన్న. మొత్తం ఇంకా పీసెజ్ జేసాయ్ క రూలర్ లెక్ క్క లోపల ఉంటది దాన్ని మొత్తం తీసేసి తీసే ప్రీసేజ్ చేస్తే ఏమయితది. గెబికల్ తోని మొత్తం పీసు మన లిక్కర్ తయారైతయి అవి. లిక్కర్ తయారు నుంచి ఏమైతది హీట్ వాటర్ ఉంటది, హీట్ కెమికల్ ఉంటది. దాన్ కొన్ని పైప్ లైన్ నుంచి ఏమైతది. ఫైబల్ ల్యాండ్కి ఏళ్తాయండి. ఫైబల్ ల్యాండ్ డీప్ ఆ పైబల్ ల్యాండ్ డిపార్ట్ కేళ్తే ఏమైతది. అక్కడ నుంచి ఇంకోచ్ టా మన స్టోరేజ్ ట్యాంక్ ఉంటే ఆ ట్యాంక్లా స్టోరేజ్ అయితదండి. స్టోరేజ్ ట్యాంక్లా స్టోరేజ్ అయ్ మళ్ళా ఏమైతది. ఫైబర్ ల్యాండ్ డిపార్ట్లా ఏమైతది. రూలర్ ఉంటంది. ఆ రూలర్ కు పోతయ్ రూలర్ కు పోయిన తర్వాతనే
ఫైబర్ లండ్ డిపా ఫైబర్ లండ్ డిపార్ట్ నుంచి రూల్ర్లకి వెళ్తాదా అండి.
అవునండి ఆ డిపార్ట్ ఫైబర్ అక్కడ ట్యాంక్ ఉంటది ఆ ట్యాంక్ల నుంచి డైరెటు డిపార్ట్ కొత్తయ్, డిపార్ట్ కొచ్చిన్ తల్ లిక్కర్ ఏమైతది. లిక్కర్ రూలర్ అయిన తర్వాత, ఫీలింగ్ అయిన తర్వాత దానికి కెమికల్ కలుస్త ఉంటయ్, కెమికల్ కలిపిన తర్వాత ఒకటి నుంచి ఒక మిషిన్ నుంచి ఏమైతై మళ్ళా స్టోరేజ్ ట్యాంక్ స్టోరేజ్ అయితాయ్. నాలుగు మిషన్లు ఉంటాయన్ నాలుగు విషిన్లా. నాలుగు రకాల అయితది, ఒక మిషన్ నుంచి ఒక ట్యాంకి స్టోరేజ్ అయితది. మళ్ళా ఆ ట్యాంకు నుంచి వేరే మిషన్కి వెళ్తాయ్, మళ్ళా వేరే తయారైతాయ్. అదే ఆమ్ పీసెస్ ఉంటది. బాగా పీసెస్ మనది ఎట్లా అంటే మన పచ్చిమిరపకాయ ఏస్తే మిక్సీ గ్రైండర్లా ఏస్తే ఎట్లా అయితది. ఆ విధంలా అయితది. ఆ విధంలో అయి ఒక మిషిన్ నుంచి ఓ మిషన్ కి వెళ్తుదండి అది అట్లా తయారయ్ దాన్ తర్వాత తార్దుది ఎట్లా ఉంటది అంటే మన గోధుమ కలర్లా తయారైతాయ్ చిప్స్ మొత్తం చిప్స్ ఏమితది మొత్తం బ్లడ్ లేక్క తయారైతాయ్. బ్రెడ్ ముక్క లెక్క ఇట్లా మొత్తం పడతా ఉంటది.
ఆహా మరి అది ప పడ్డంతా అది ఎట్లా అండి చెత్తా ఎట్లా
మళ్ళా వేరే ట్యాంక్ పోతదండి.
అది మళ్ళా వేరే ట్యాంక్ లో వెళ్తదా.
వేరేడ్ అక్కడ నుంచి వేరే ట్యాంక్ లో పోయ్, అయితే మెల్లగా వేరే ట్యాంక్ లో ఏమైతది. అక్కడ్ స్టోరేజ్ అయితాయ్, అక్కడ్ స్టోరేజ్ ఎందట్ తర్వాత వేరే ట్యాంక్ పోయినతో అలా కెమికల్ కలుపుతారు వైట్నెస్. వైట్నెస్ ఇస్తారు. వైట్నేర్ వైట్నేర్ పల్ప్ తయారు అవుతాది. లాస్ట్ మూమెంట్. పల్ప్ తయారవుతుంది పల్ప్ ఎట్లా ఉంటుంది అంటే మీరు ఓ డైరెక్ట్ గా పేపర్ మిషన్ కయినా లాస్ట్ మిషన్ నుంచి పల్ప్ తయారన తర్వాత ఏమైంది. అక్కడ నుంచి మళ్ళా వేరే ట్యాంక్ కు సప్లై అవుతాయి లాస్ట్ ట్యాంక్ కి.
లాస్ట్ ట్యాంకా అండి ఆ
తయారైన తర్వాత ఏమైతాయి? డైరెక్ట్ గా పేపర్ మెషన్కి వెళ్తాది. అక్కడ నుంచి ఫస్ట్ పేపర్ మిషన్ కు వెళ్ళిన తర్వాత ఏమైతుందింటే. అక్కడ నుంచి మన ఏ పేపర్కి ఏ సైజ్ పోవాలి. ఆ నెంబర్ డిపార్ట్ అయి దీని సైజ్ ఏమి ఉన్నది? దింది క్వాలిటీ ఏమున్నది దానికి ఏమి ఇయ్యాలి చూసుకుంటారు. దానికి కూడా కెమికల్ కలుప్తారు మళ్ళా. కెమికల్ కలిసి ఏమైతుంది అక్కడ నుంచి పేపరు పేపర్ మిషన్కి పోతే కొన్ని సెకెన్లుండాల కొన్ని సెకండ్లలో ఫెల్ట్ లా ఇట్లా పడతాదాది నీళ్ళ లెక్క
అదే డైరెక్ట్ ఆ పల్ప్ డైరక్ట్ సెకండ్లలో పడుతాది.
బెల్ట్ ఉంటాయి దాని మిషన్కి ఎట్లా పడుతాదో. అట్లనే ధైర్యంగా రూలార్ నడుస్తుంటాయి. దాని మీద పెద్ద పెద్ద రూలర్లు ఉంటాయి ఆ రూలర్ ఏం చేస్తాది ఇట్లా ఫిల్టర్ని అతుక్కుంటూ అతుక్కుంటా మొత్తం ఇట్లా మొత్తం మినిమం ఒక ఇరవై, ముప్పై రూరలు ఉంటాయి. ఇరవై, ముప్పై రురల నుంచి కిందికి మీదికి కిందికి మీదికి మొత్తము ఒక పెద్ద రూలర్ పెడతారు. టన్ అది. అది మొత్తం చుట్టూ ఆ పెద్ద రూలర్ పెడతారు. దానికి మొత్తం చుడతారు. ఎన్నో టన్నులు చుట్టుతారు. చుట్టిన తర్వాత ఏం చేస్తారు? అదేం చేస్తారు మళ్ళా చైన్ బ్లాక్ పెట్టి దానికి క్రెయిన్ తోని మళ్ళా లేపి అక్కడే వేరే దగ్గర తీసుకుంటారు. వేరే దగ్గర తీసుకపోయిన తరువాత ఇప్పుడు కంపెనీ నే ఆర్డర్ తీసుకుంటాడు. ఏ సైజ్ పేపర్ కావాలి కటింగ్ ఏ సైజ్ చేయాలి. నీకు ఫోర్ బై సిక్స్ ఉంటాది.
అవు
సైజులు వస్తాయి. ఆడలు దాని ప్రకారమే కంపెనీడు ఏం చేస్తాడు దాని ప్రకారమే సైజులు కట్ చేస్తాడు.
ఆహా!
దాని ప్రకారమే సైజ్లు కట్ చేసి ఆర్డర్లు ఫిలఫ్ చేసి దాని ప్రకారంమే సైజులు కట్టేజేసి ప్యాకింగ్ చేపిస్తాడు. కొన్ని రూలర్ అదే పేపర్ లేద దానికి కటింగ్ ఆ ఇప్పుడు మనకు కావాలనుకున్నాం అనుకోండి
ఒక సైజ్ కావాల అనుకుంటే ఏ ఫోర్ సైజ్ అయినా కానీ ఆఅదే కదా ఏ ఫోర్ సైజ్ ఏదైనా కూడా నడుస్తాది అన్నట్టుగా
ఏ సైజ్ వచ్చేది ఒకటే రూలర్లు వస్తాయి. దాంట్లో ఏ సైజ్ కటింగ్ చేస్తాడు. అట్టా, ఏ సైజు ఆ ఆర్డర్ ఏ సైజ్ వచ్చింది. ఈ సైజు ఇన్ని కాటన్స్ లా ఇన్ని ఆర్డర్స్ వచ్చినాయి.
ఓ
ఇన్ని వచ్చినాయి అంటే, దాని ప్రకారమే ఈ సైజు అని ఒక సూపర్ ఒక ఏజెంట్ ఉంటాడు ఆడు చెప్పేస్తాడు డ్డిపాట ఏ సైజు ఎన్ని కావాలి మనకి కాటన్స్ అంటే దాని ప్రకారమే కటింగ్ చేపించి దాని ఏం చేస్తారు ప్యాకింగ్ చేపిస్తాడు కొన్ని ఇది కావాలంటారు కొన్ని అది కావాలంటారు దాన్ని ఏంది ప్యాకింగ్ చేస్తారు ప్యాకింగ్ చేసి దాన్ని తర్వాత మొత్తం ఎన్ని అయినాయి ఏంది అని మొత్తం దీని ఇక్కడని కాదండి మన ఇప్పుడు ఇండియా మన ఇండియాలో ఈ పేపర్ వస్తుంది వేరే దేశానికి కూడా పోతది
హ్మ్
అట్లా ఇదే వేరే దేశానికి కూడా ఆ వేరే దేశానికి కూడా వెళ్తది
ఆ ఇక్కడ మన పేపర్ ఇక్కడ నుంచెలి అక్కడికి బయట దేశ లలోకి కూడా వెళ్తాయి అన్నట్టు
ఇండియాలో కూడా తిరుగుతది వేరే దేశానికి కావాలంటే కూడా పోతది పేపర్ ఫ్యాక్టరీ అంటే అది కొన్ని కోట్లలో ఉంటది కదా అనిపిచింది
అవు అదైతే కంపల్సరీ కదా కోట్లలోనే ఉంటది
అయితే ఏం చేస్తయ్ మన ఇక్కడ నుంచి మన ఇండియాలో మొత్తం ఎక్కడెక్కడ ఏమేం కావాలి
మొత్తం సెల్లింగ్ అయితా ఉంటది కావచ్చు కదా దానికి టెండర్స్ ఉంటాయండి ఏమైనా
టెండర్స్ ఉంటాయి టెండర్స్ ఏమి ఉండాయి గాని ఇప్పుడు తీసుకుంటూ ఇప్పుడు కొన్ని కంపెనీస్ ఉంటాయి బయట బయట ఏజెన్సీ ఉంటది వాళ్ళేంచేస్తరు డీలర్ ఉంటా ఆ డీలర్ తీసుకుంటాడు నాకు ఇంత కావాలి ఇన్ని రూరల్స్ కావాలి ఇన్ని కటింగ్ పేపర్స్ కావాలి ఈ సైజ్ కటింగ్ పేపర్ ఇన్ని కావాలి అని తీసుకుంటడు సిటీలో తీసుకున్న తర్వాత రేపు పేపర్సు పేపర్ కావాలి మనకంటే అరే ఫలానా దగ్గర ఉంటాయి మన దగ్గర గానికి ఇన్ని పేపర్ పర్స్ అని తెస్తడు కానీ వాడేం చేస్తడూ
ఒకడి ఒకడిత్రో ఒకడు చైన్ సిస్టమ్ లెక్క అయిపోతది కావచ్చు కదా అండి ఇది
చెయిన్ సిస్టమ్ లెక్క ఒక ఏజెంట్ కే పోతాయ్ ఏజెంట్ కి పోయిన తర్వాత తనే అక్కడ నుంచి డిస్ట్రిబ్యూట్ అయితా ఉంటది అ
అవునా ఇలా వెళ్తది అన్నట్టు పేపర్ యాక్చువలీగా కదా
మీరేమైనా వర్క్ చేస్తారా అండి
ఎవరండి నేనా అండి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఆటో నడుపుతుండే ఆటో బంద్ చేశాను
హ్మ్
ఇప్పుడు నేను చిట్టీలు నడుపుతున్నానండి ప్రస్తుతానికి అయితే ఒక లక్ష రూపాయల చిట్టి ఒకటి అండి రెండు లక్షల చిట్టి ఒకటి అండి యాభై వేల చిట్టి ఒకటి ఉందండి అచ్చి
లక్ష రూ పాల్ది ఎంత కట్టాలండి ఎట్లా అది
లక్ష ఇప్పుడు చూడండి ఇరవై నెలల చిట్టి ఉంటాదండి లక్ష రూపాయలకి పర్ మంత్లీ ఫైవ్ థౌజండ్ అండి
మ్మ్ హూ
ఆ రెండు లక్షల చిట్టేమో పదహారు నెలలు ఉంటాదండి ట్వుల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి పన్నెండు వేల ఐదు వందలు ఫర్ మంత్ నెలా అండి నెల నెలకి అయితే పదహారు నెలలు ఉంటాయి దాంట్లో కాకపోతే మీకు బోలి చిట్టి ఉంటదండి అంటే బోర్డీ అంటే కమిషన్ ప్రాసెస్ అస్తు ఉంటాయ్ అండి మీకు కమిషను అవస్ ఇచ్చారండి ఎంత తక్కువలో తక్కువ అంటే ఇప్పుడు ఒకటీ చూడండి ఒక ఏడు నెలు ఎనిమిది నెల్ల వరకైతే కమిషన్ హండ్రెడ్ పర్సెంట్ ఇరవై ఐదు వందలు రెండు వేలు ఇట్లా కమిషన్ వస్తా ఉంటది ఖచ్చితంగా వస్తది
అది పక్కా వస్తది కమిషన్ మన చిట్టి మనకు వ
ఆ వస్తది వస్తదండి అది బోనీ ప త్తాయి ఇప్పుడు బోలీ చేస్తేనే కమిషన్ వస్తది కదండి బోలి చేయకుంటే కమిషన్ ఏమి రాదు ఎక్కడ ద ఇక్కడ ఫుల్ పేమెంట్ ఉంటాదండి
ఇప్పుడు కూడా ఏమన్నా ఉంటదా అండి
అవునండి ఏజెంట్ కమిషన్ లక్షకి మూడు వేలు ఉంటదండి రెండు లక్షలకు ఆ ఆ లక్షకు మూడు వేలు ఏజెంట్ కు ఉంటాయి రెండు లక్షలదేమో ఆరు వేలు ఉంటాయండి
అచ్చా ఇప్పుడు మీద మూడు ఉ
ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు ఎవరైనా ఇయలేదునుకోండి మనమే కలిపి ఇయాల్సీ వస్తది ఒక నెల కా
ఏజెంట్ ఉన్నప్పుడు ఆ ఏజెంట్ ఉన్నప్పుడు చేయని పడుతుంది ఇప్పుడు ఎవరైనా చిట్టిలు కడతాని చిట్టి లేపుకొని కూడా ఏటైన్నా వెళ్ళిపోయితే కూడా దా
అది ఆ అది మనం మిదనే వేట్ పడత కదండి అందు గురించి అని అన్న అట్లానే కదా ఏజెంట్ కమిషన్ ఆరు వేల రూపాయలు హండ్రెడ్ పర్సెంట్ తీస్ కుంటారు రెండు లక్షలకి ఆ లక్షకి మూడు వేలు అండి రెండు లక్షలకేమో ఆరువేలు అండి అట్లానే అ ఇప్పుడు ఎవరు ఎవరు ఎవరు ఎక్కడల్లొ లేపుకొని వెళ్ళిపోతారు అప్పుడు ప్రస్తుతానికి ఎవరు మునుగాలే ఇప్పుడు ఏమైనా అంటే ఏజెంట్ కమిషన్ మీరు తీసుకుంటలేరా మీరు ఇయ్యాండి అది వాస్తావం కదా అది వాస్త ఇచ్చామేనాయా ఎట్లా కంపల్సరీ ఇచ్చుడే కలిపి ఎదుటోనికి ఆపద్దు మనం ఎందుకంటే ఆ ప్రత్యేకంగా మనకు నెల నెల కరెక్ట్ పేమెంట్ ఇస్తా ఉంటాడు ఆడు క్వశ్చన్ చేస్తాడు కదా నువ్వు కమిషన్ తింటున్నావు కదా నువ్వు ఈ వాని దగ్గర నుంచి తీసుకో నాకు సంబంధం లేదు అంటాడు అట్లా ఉంటది అట్లా కూడా పీస్ఫుల్ ఉన్నారండి మనకి అట్లేం లేదు ఆ గవర్నమెంట్ వాళ్ళు ఉన్నారు రెగ్యులర్ వాళ్ళు ఉన్నారు మంచి వోళ్ళే ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే అట్లే ఏం బ్యాడొల్లు అయితే ఎవ్వరూ లేరండి
రెండు లక్షల చీటీ ఎంత వస్తది అండి దాని కమిషన్
కమిషన్ చూడండి ఇప్పుడు ఒక యాభైే యాభై వేల బోలిపోయింది అనుకోండి
హు
దాంట్లో డివైడెడ్ బై పదహారు మందికి వేయాలండి
ఆ
ఆ అట్లా వేసుకుంటా పోతే డైలీ ఒక రెండు వేల అయితే గన్ షాట్ వస్తద అండి కమిషన్ ఇప్పుడు చూడండి కొత్త కొత్తలా అరవై ఐదు వేలు పోయిందండి అరవై ఐదు వేలు పోయి
ఆ
అప్పుడు మూడు వేలు కమిషన్ వచ్చిందండి మాకు ఆ ఇప్పుడు మీరు అర్ధం చే ఆ ఇప్పుడు మీరు మల్లం చేసుకోండి ఎందుకంటే దానికి కమిషన్ పర్సెస్ అలా ఉంటారండి
ఉ ఓకే అండి మీ సమయాన్ని కేటాయించినందుకు ధన్యవాదములు
మీరు కూడా ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ అండి బాయ్
ఓకే
బై